హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ మేము బానే ఉన్నామండి తిన్నారండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారుండి
ఏం లేదండి ఈరోజు మా పొలంలకి కొంచెం కొంతమంది కూలి వాళ్ళు వచ్చ వచ్చినారు
ఓహో పండ ఆహా ఏం ఏం పంట ఏసినారండి మీరు
మేము ఇప్పుడు ప్రస్తుతం అరటి పంటను చినా చెట్లు ఉన్నాయి
ఆహా
ఇంకా మొన్న మొన్ననే ఇంకా వేరుషన్గా వేసినాము అది అమ్మేసినాము అయిపోయింది పీకేేశాము
ఆహా వేరశనిగా ఎప్పుడు వేసింద్రుండి
వేరాశనుగా ఎప్పుడు ఇది మార్చ్ కదా జనవరిలో జ జనవరిలోనో డిసెంబర్లోనో ఏసినాము ఆ ఫిబ్రవరిలో కి మా ఫిబ్రవరి సాల్ లాస్ట్ కి వచ్చేసింది. పంట మొత్తం.
ఓహో అంటే రెండు మూడు నెలల్లో వచ్చేస్తాదండి అది వేరుశెనగ ఆహా ఆ ఒకే అండి. ఈ ఆర్ అరటి తోట ఎంట్ చెప్పు ఎన్ని రోజ్ ఎన్ని నెలలు పడతాండి పంట చేతికి వచ్చేకి
అంటే అరటి తోట ఆ సంవత్సరానికి వచ్చేసి, రెండు పంటలు వస్తాయి.
ఓహో సంవత్సరం ఆ
అలాగా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం, సొంతంగా తెచ్చుకొని మొక్కలు నాటుతాం కదా. దా నా ట్టిన తర్వాత ఆ మొక్కలకి ఆరు నెల్ల పంట వస్తుంది.
ఆహా ఆరు నెలకి అంటే పెద్దవి పెద్దగా అయితాండి చెట్
ఆ ఆ చెట్లు పెద్దగా అయ్యేసి గెలలు వస్తాయి.
ఆహా ఆరునెలకే
ఆ అలాగా ఒక్కొక్క చెట్టుకి ఒక్క గెల మాత్రమే వస్తుంది. ఆ గెల కొట్టేసిన తర్వాత్ తే ఇంకా చెట్టు పనికిరాదు.
అంటే ఒకసారే వస్తుందండి
అంటే ఇప్పుడు ఆ మన ఉదాహరణకి మన తోటలో ఒక్క రెండు వేలు మూడు వేలు మొక్కలు అలా పెట్టినామ్ అనుకో
ఆ
ఎకరాకి వచ్చేసి రెండు వేలు మూడు వేలు అలా పెడుతుంటాము
అవునవునులేండి
ఆ ఐదు మీటర్లు అలాగ గ్యాప్ ఇచ్చి అట్లా పెట్టినప్పుడు.
ఆ
రెండు వేలు మొక్కలు ఒకటేసారి పంట రాదు గదా అంటే కొంచెం. భూమి ఒక రకంగా అంటే సత్తువ ఏమన్నా అంటే భూమ్ లో ఎరువు అలాగా సరిగ్గా లేనప్పుడు. కొన్ని కొన్ని చెట్లు కొంచెం లేట్, లేట్గా వస్తాయి గెలాలు.
ఓకే అంటే ముందు వొచ్చియి అంతా కొట్టేసిన తర్వాత నెక్స్ట్
ఆ ముందు వచ్చిన వచ్చి ఒక్క, ఆరు నెలల పంటలోనే ఒక మూడు కోతల్లాగా కొడత్ తాం అంటే ఒక ఫస్ట్ వచ్చినవి బాగా అంటే కాయలు ఊరింటాయి కదా గెలలు బా పెద్దగాయ్యేసి ఆ, అలాగా ఒక ట్రిప్పు మళ్ళీ ఇంకొక ట్రిప్ అలాగా మూడు నాలుగు సార్లు ఆ పంట మొత్తం అయి అయిపోయే వరకు కొడతాము. అయిపోయిన తర్వాత ఆ చెట్లు మొత్తం అన్ని కుల్లిపోయి పడిపోతాయి.
ఓహో అంటే అవే పడిపోతాయ అండి మీరు నరికేస్తారా
మేం నరక, మనం నరికేయాల్సిన అవసరం ఏం లేదు. అవే కుళ్లిపోయి అవే ఆటోమేటిక్ గా అవే అందుకు అవే పడిపోత్ తాయి ఆ అలాగా ఆ దాని పక్కనే మొత్తం, ఫస్ట్ నుంచే చిన్న చిన్న పిలకలు వస్తా ఉంటాయి. అవ్ అవన్నీ మొత్తం మొత్తం అన్ని పెంచకుండా కొట్టేసుకుంటూ అన్ని ఒక్క పిలక మాత్రమే పెంచాలో ఒక్క మొక్క
ఓహో ఒకడానికి ఒక మొచ
ఆ అలా ఒక మొక్క పెంచేసి ఇంకా దాని పక్కన మొక్కని, అలా పెంచుత పెంచుత వస్తె అది కూడా మళ్ళీ ఆరు నెలలక్ కి పంట వస్తుంది అది దా ఆ మొక్కలు ఆ మొక్క నుంచి
అవునం అండి మొత్తం సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా అవి ఏమి ఉండవు చెట్లు ఏమి ఉండవు
హ్మ్ సంవత్సరానికి ఇంకా ప ఆ పంట మొత్తం కొట్టేస్తాము
ఆహా ఎట్లా అవి ఇట్లా పండేంత వరకు ఉంటారా లేకుంటే ముందే కట్ చేసేస్తారండి గెలలు
అంటే అవి మొత్తం ఆగిపోతే అసలు ఇప్పుడు మామూలుగా బీ బీహార్ కి ఇంకా వేరే వేరే రాష్ట్రాలకి అవి ట్రాన్స్ పోర్ట్ చేస్తూ ఉంటారు
అవునులేండి అంటే అంత దూరం పంపిస్తారా ఇక్కడ మన స్టేట్ లో ఎక్కడ లేవా అండి అట్లా
అంటే మనం మేమెందుకు మేము మా అంటే మా ఊర్లో రైతులు మా చుట్టుపక్కల ఆ ఊర్ల రైతులు అందరూ ఎవరు వాళ్ళు సొంతంగా అరట్ పంట అంటూ తీసు కని పోరు ఆ అంటే వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళ బిజినెస్ చేసే వాళ్ళు ఆ వాళ్ళు వచ్చేసి అంత మా మాట్లాడుకొని ఆ తీసు కొని వాళ్ళు వాళ్ళే మొత్తం అంతా అక్కడా అవి కొంచెం మాగిపోయినాయి గో బీహార్ కి అట్లా అంటే దూరం దూరం రాష్ట్రాలకు పోవాలం
ఓహో అవున అవునండి పోయేలోపు మళ్ళీ పాడైపోతే వేస్ట్
వేస్ట్ అయిపోతాయి అందుకని వాళ్ళు అంటే ఇ ఇక రైతులు కూడా అంతే పచ్చిగా ఉన్నప్పుడే అమ్మేస్తారు వాళ్ళు అదేదో వ ప్పరస్సులు అక్కడే అంటే చ చ తోట దగ్గరే మొత్తం ఒక పెద్ద డ్రమ్ము లాగా పెట్ కొని అవి చీలకలు చీలకలుగా కో కోసేసి మందులో అద్దేసి ఇట్లా చిన్న చిన్న బాక్సు లో ప్యాక్ చేసుకుని లారీకి తీసుకొని పోతారు
ఓహో ఎన్ని అంటే ఎన్ని రోజులుండి లో ఉంటాయండివి చెడిపోకుండా ఒకసారి కట్ చేస్తే
అంటే ఒకసారి కట్ చేస్తే ఇప్పుడు మామూలుగా సహజంగా మనం మన ఇంట్లో మామూలుగా ఆ అవి కో కాయలు పం అంటే పండు అవ్వకుండా పచ్చికాయలు మాగాలి అంటే మన ఇళ్ళల్లో అయితే ఏడురోజులు ఎనిమిది రోజులు పది రోజులు అలా పడుతుంది
ఆహా మన ఇంట్లో అయితే
ఆ వాళ్ళు మాత్రం అవేవో అంత కెమికల్స్ మందులు అవి ఇవి కలిపేసి తీసుకొని పోతారు కాబట్టి కరెక్ట్ గా అక్కడికి వాళ్ళ అంటే వాళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాల నుకున్నారు అక్కడ ఆ టైం కి మాగి పోతాయి అవి
ఓహో అంటే వాళ్ళు కరెక్ట్గా ఆడికి పోయే లోపు సాయి
ఆ రెండు మూడు రోజుల్లో అలాగా మాగిపోతాయి
ఆహా రెండు మూడు రోజుల్లో హ్మ్ అవునులేండి ఎంత అరటి తోటకి మామూలు పెట్టుబడి ఎంత వస్తుందండి
అరటి తోటకి పెట్టుబడి అంటే చానా ఎక్కువగానే ఉంటుంది మామూలు ఇక మొక్కలే ఏవైనా వేరే పంటలు మొక్క కొనాలంటే మూడు రూపాయలు నాలు రూపాయలు ప పన్నెండు రూపాయలు అలా ఉంటాయి కదా నర్సరీలల్లో ఇలాగా అరటి మొక్కలు అయితే ముప్పై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అలాగా ఉంటాయి ఇంకా కొం కొంచెం మంచివి అయితే నలభై రూపాయలు
ఆహా అంత రేటు ఉంటాయండి ఒక్కోటి
అవును అవునండి అందుకే అవి చానా అంటే మృదు అం టే దానికి కొంచ కొంచెం ఎండ ఎక్కువ సు అంటే ఎక్కువ వేడి తగిలిన కూడా అవి చెట్లు అ
అవును చనిపోతారు మళ్ళీ చనిపోకుండా ఏం చేస్త సరే అండి మళ్ళీ ఇప్పుడు మొక్కలు నాటినప్పుడు ఎండ ఎక్కువ తగలకుండా ఉండాలంటే మళ్ళీ ఏం చేస్తారు మీరు
అలాంటప్పుడు మేము మొక్కలు ముందే ఒక పది రోజుల ముందే నాటాలి అని పది రోజుల ముందే అనుకుంటాం కదా అప్పుడే మొక్కలు నర్సరీ నుంచి తె చుకొని ఇంటి దగ్గర గాని మీ తోట్లో గాని ఎక్కడైనా బాగా చెట్టు కింద నీడ ఉండేటట్టు
అ ఆ
పెట్టేసుకొని దగ్గర దాని చుట్టు కారం ఏవైనా పాత చీరలు అలాగా ఉంటాయి కదా కదా అలాంటివి కట్టే ఆ అలాంటివి చు టూ కట్టెలు పాతసి దాన్ని కట్టేస్తాము
ఆహా మన్
కొంచెం బా బాగా అయ్యేటట్టు పెద్దగా అయ్యేటట్టు నీళ్లు రోజుకి రెండు సార్లు అలా చల్లుతా ఉంటాము
ఆహా పెద్దగయంత వరకు ఇంటికాడే పెట్టుకుంటారు
ఆ కొంచెం ఒక రకంగా పెద్దగయిన తర్వాత ఇంకా ఏదైనా ఒక రోజు చూసుకొని కూలోలన్ బీల్చేసి దాంట్ల గుంతలు తవ్విచ్చేసి గుంతలు తవ్విచ్చినప్పుడే గుంతలు తవ్విన్చినప్పుడే మామూలుగా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అలా ఐతుంది అంటే రక్ రకరకాల మందులు ఆ ఆ గుంతలేకి పోసేసి ఈ మొక్క నాటుతాము
ఏమేమి మందులు పోస్తారండి ఇప్పు గుంతల్లోకి
అంటే మందులు అంత ఆ పేర్లు తెలియదు కాని
అవునవున లె ఆ అంటే కొన్ని ఉంటాయి కనీ నార్మల్గా మందులు అంటే ఇప్పుడు అంటే చెట్ చెట్లు చెడిపోకుండా ఉండడానికి లేకుంటే చెట్లు బాగా పెరగడానికి అని అని సపరేట్ గ మందులు ఉంటాయి కదండి
అంటే పెరగడానికి ఒక్కొక్క పంటకి ఇప్పుడు ఆ అ ఉదాహరణకి అర పచ్చిన చెట్లకైతే చెట్ల పైన ఏవైనా పురుగులు అలాగా ఉంటే ఆ నగ నగాట లేకుంటే చె చో ఇట్లా చెట్లల్లో ఎక్కువ గెడ్డి మందు అలా గెడ్డి ఎక్కువ పడుతుంది కదా
అవునండి గడ్డి పడడం వల్ల చెట్లకి గ్రోత్ ఉండదు మళ్ళీ
ఆ అలాంటప్పుడు టూ ఫోర్ డి అని సల్పేట్ అని ఇట్లా వాడుతుంటాము ఆ ఇలాంటి వాడితె చ చనిపోతుంది గడ్డి అని అలాగా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకం మందులు వాడుతా ఉంటాము అంటే నేను అంత తక్కువే తె కొన్ని కొన్ని తెలుసు మా నాన్నగారు ఎక్కువ యూస్ అవి మా నాన్నగారికి అయితే బా
ఆ వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అన్ని తెలిసి ఉంటాయి లెండి మనకు మనం ఇంకా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటం కాబట్టి
ఊ ఆ
అవునులేండి
అరటి పంటకు ఏదేమైనా చనా అంటే లాభం రావాలి అంటే అద్ దృష్టం ఉండాలి
ఆహా ఎందుకండి అట్లా ఏ అంటే పంట ర బాగా రాదన లేకుంటే
అంటే ఒక్కొక్కసారి వచ్చిందనుకో నువ్వు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్ నావంటే దానికి రెట్టింపు వస్ వస్తుంది ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు కూడా వస్తుంది పంట బాగా వచ్చిండాలి మళ్ళీ పంట ఎ ఇప్పుడైనా కొంచెం బాగానే వస్తుంది దానికి అందరూ ఎరువులు మందులు ఎక్కువ వేస్తుంది టరు కాబట్టి రేటు రేటుని బట్టి
ఆహా అంతే నం కొన్ని కొన్ని సార్లు రేట్ లు ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు సడన్ తగ్గిపోతాయ్.
ఆ ఇప్పుడే చూడండి మొన్న అంటే ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు మా అంటే మా తోట్లో పంట ఇరవై వేలు పజ్జెనిమిది వేలు ఇపుడు అలా పోయేది ఇప్పుడు వేరే వాళ్ళు అంటే వేరే రైతులు కొడుతున్నప్పుడు ఇప్పుడు పంట తీస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళవి టన్ను ఐదు వేలు ఆరు వేలు అలా పోతున్నాయంటే ఇంకా ఎంత నష్టం వస్తు
అవును చాలా నష్టం వస్తుంది కదండి మళ్ళీ ఎట్లా అది
ఆ అలాగ ఇంకా ఏం చెయ్యలేము బాధపడి తవరు అందరూ ఇంకా ఊరికే అయిపోతారు అదే ఒక ఇరవై పది వేలు పదహైదు వేలున్నా కూడా పెట్టుబడి ఐనా వచ్చేది.
ఆహా అవును అవును లేండి.
అలా ఒక్కొక్కసారి రేటు బాగున్నప్పుడు మాదైతే ఒక ఫస్ట్ పంట అయితే ఇరవై ఐదు వేలు పొయ్యింది, అలాంటప్పుడు బాగోస్తుంది.
ఆహా సరే సరే అండి మీరు ఇచ్చిన ఈ సమాచారానికి చాలా చాలా ధన్యవాదములండి.